హలో ఏం చేస్తున్నావ్ రా?
ఏంలే కాలి ల్యాప్టాప్ నొక్కుతున్నా
అవునా వామ్మో నాకైతే ఎంత ఇగ ఏం లేదు వెల్లుల్లి పొట్టు తీస్తున్నా
అవునాకర్రీ చేసినవా
ఆ చేసినా నువు చేసినవా
చేయలేదింకా చెయ్యాలి.
ఎందుకు ఇంకా మా తమ్ము డ్యూటీ నుండి రాలేదాఎంద్
రాలేదింకా
ఎందుకు ఇంత టైం అయింది మరి రి ఎప్పుడైనా అర్లీగానే వస్తాడు కదా
ఎందుకో బిల్స్ అవ్వట్లేదంట
అవునా ఆయన అసలు చాలా వర్క్ ప్రెజర్ బాగుండాలి కదా
అవును. ఈ ఫెస్టివల్ సీజన్స్ అప్పుడేమో ఉంటాయి. ఇప్పుడేమో
ఫెస్టివల్ సీజన్లప్పుడే మస్తు వర్ కులో ఉంటాడు పాపం నేను కూడా బాగా ఒకసారి ఫోన్ చేస్తే కూడా ఆ ఫోన్ చేస్తే ఆ ఎత్తి చెప్పిండు చాలా బిజీ ఉండే అక్క అని ఫోన్ చేస్తా అన్నాడు మళ్ళీ ఫోనే చేయలేదు తెలుసా
అవును నువు కూడ ఈ మధ్య
అంటే నేను కూడా డైలీ కాలేజ్కి వెళ్ళడం రావడం నేను హండ్రెడ్ హండ్రెడ్ డేస్ వర్ కూడా చేస్తున్నా తెలుసా
అవునా
హా
ఇప్పుడు ఆ మధ్యలో నేమ్ఎక్కించుకోలేదన్నవ్ ఎప్పుడేక్కించుకున్నావ్
ఏ మోన్ననే ఎక్కింది. ఇయా మొన్నా మండేనుంచి
అవున రోజు రోజు పోతున్నావా అప్పుడప్పుడే పోతున్నావా
డైలీ వెళ్తున్నా డైలీ ఎళ్ళి మార్నింగెళ్ళి ఫోటో దిగేసి వచ్చి మళ్ళీ లంచ్ చేసి మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఫో ఫోటో దిగేసి వస్తున్నాం.
మరి కాలేజ్ ఎట్లా ఈ హండ్రెడ్ డేస్ వర్కు ఎట్లా రెండు బాగానే మెయింట్
అంటే ఒక ఈ వా ఈ వీక్ నుంచే పోతున్నా కాబట్టి ఈ వీక్ నుండి అసలు కాలేజ్కి వెళ్ళలేదు. తెలుసా నేను
అవునా ఏమనట్లేరా మరి మీ సార్ వాళ్ళు ఇంకా
తిరు రేపు కాలేజ్కి రమ్మన్నారు రేపు మాకు ఇంటర్నేషనల్ సెమినార్ ఉంది కామర్స్ గురించ్ కీ రమ్మన్నారు. ఆ సెలబ్రెటీస్ కూడా వస్తున్నారంట రేపు ఎమ్మెల్యే వాళ్ళు వస్తున్నారంట మా లోకల్ ఎం. ఎల్. ఏ
ఎం. ఎల్. ఏ అక్కడ ఎవరు.
పేరు నాకైడియా లేదు. ఓ నీకు తేలుస్ ంతా ఏమో నాకు అంపి ఐడియా లేదు.
నాక్కూడా ఇందాకాడ గుర్తొచ్చింది బానే ఉంటడుంగా ఆమె యంగేజ్ లో
అయినా గ్రేట్ కదా అంత చిన్న ఏజ్లో పాలిటిక్స్ లో అవ్వడం అంట్ అంటే గ్రేట్ థింగే కదా
నీక్కూడా పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉందన్నావ్ ఏమైంది మరి
వెళ్ళాలి నాక్కూడా నెక్ నెక్స్ట్ టైమ్ ఖచ్చితంగా సర్పంచ్ కేస్తా నేను
ఉ కంగ్రాట్స్ ఇంకేం సర్పంచ్ అప్కమింగ్
ఇంతకు ముందుకు మా మామయ్య కూడా వేసిండే తెలుసా
తెలుసు తెలుసు అప్పుడు నేను కూడా వచ్చిండే కదా
ఆ అవును కదా వచ్చినావు కదా కన్వాన్ సింగ్ కి కాకపోతే ఇక కొన్ని సం కొన్ని సిచ్యుయేషన్స్ వల్ల ఆగిపోవాల్సి వచ్చింది
ఆ ఎంతకే ఓకే ఎలక్షన్స్ వచ్చి రాజకీయాల అంటేనే అంతే ఉంటదిలే
ఉ చాలా మంది పొటి చేసిరు ఆ టైమ్ లో ఇగ అందు అే ఎటు తోయలేదు ఇక చాలా మంది ఉండేసరికి అటు డబ్బులు వంచుడు అయింది ఇప్పుడు డబ్బులు మంచిడ అయింది ఇప్పుడు ఓటుకు నోటు కదా చ్చి నోటు కి ఓటు కదా
కమ్ముడే ఎస్తన్నావే
అప్పుడప్పుడు కామెడీస్ కూడా ఏయాలి కదా
తిన్నార మరి
తిన్నాం మీరు తిన్నారా
ఏడ ఇంకా కర్రీ వండలేదండి
ఓ సారీ మీరు కర్రీ లేనిది తినరు కదా
యా
ఏమైంది మధ్యలో మూవీకి వెళ్ళి మూవీకి వెళ్ళిన అన్నావు మొన్న ఎట్లుంది మూవీ
మూవీ ఎవరేజ్ అంటే ము ఇచ్ నాకైతే కొంచెం కాన్సెప్ట్ పరంగా నచ్చింది తర్ ఎందుకు నేను రివ్యూస్ చూసినప్పుడు ఫ్లాప్ అని అంటున్నారు బాగా ఉంది మరి సూపరన్నదే మరి ఉ వొంటింగ్ అండి
మొన్న నేను ఒక మాల్ లో ఒక పెద్ద టెడ్డి బియర్ చూసిన అది నీక ఒకసారి ఫోటో పెట్టినా చూడు ఒకసారి రెడ్ కలర్ది వైట్ కలర్ది టెడ్డి బేర్ ఫోటో
ఆ ఓకే ఓకే
అలాంటివి అక్కడ మీ షాపింగ్ మాల్స్ లలో దగ్గర ఇక్కడ దొరుకుతాయా చెప్పు
దొరుకుతాయి ఇందుకు దొరక ఇక్కడ ఎక్కడైనా ఉంటాయి అవి మాల్స్ లో ఏ మాల్ అది ఉంటాయి కానీ ప్రైజ్ ఏమో వాళ్లని బట్టే ప్రైజెస్ ఉంటాయి ఒక్కటే ఒకొక్క దగ్గర ఒక్కటి
వామ్మో మాక్సిమం ఎంత ఉండొచ్చు
దానికంటే ఫైవ్ థౌజండ్ ఎబొవ్నే ఉండొచ్చు పెద్దది ఉంది కదా మరి
చాలా పెద్దగా ఉందా
ఉ అవును బాది చాలా పెద్దవుంది
నాకు కావాలి అని మా పిల్లలు అడుగుతున్నారు
సలే తక్కువ బడ్జెట్ లో ఒకసారి ఆన్లైన్ లో చూడకపోయావా
ఆన్లైన్ లో చూపిస్తేది కాగానీ అంటే ప్రొడక్ట్స్ అంత వ్యాల్యుబుల్గా ఉండదు కదా అందుకనే ఇప్పుడు ప్రోడక్ట్స్ అంత వాల్యుబుల్ గా మనం అమౌంట్ పెట్ అటడీ ప్ర వాల్యుబుల్ ప్రొడక్ట్స్ తీసుకోపోతే ఎట్లా చెప్పు
మంచి దాంట్లో చూడాలి ఉంటే ఆన్లైన్ లో కూడా క్వాలిటీ మంచి
నేను ఎన్ని సాలు చెక్ చేసిన గానీ నాకు ఎప్పుడడు మంచి ప్రోడక్ట్స్ రాలే తెలు ఇంతవరకు నేను అనవసరంగా ఈ ఈ ఆన్లైన్ ప్రొడక్ట్స్ ఎకా నుంచి తీసుకోదలుచుకోలేదు
చేసుకున్న ఆల్మోస్ట్ అన్ని సు
మరి నాకెందుకు అట్లా వస్తున్నాయి నేనేం పొరపాటు చేయట్లేదు కదా
ఇగ కొందరికి అంతే ఇగ కొందరికి అట్లనే వస్తయ్ ఒకొక్కసారి మనీ రిఫండ్ అవవ్ అంటరు
ఆ నాకు టూ టైమ్స్ ఏమో మనీ రీఫండ్ అవ్వలేదు కానీ ఆ త్రీ ఫోర్ టైమ్స్ ప్చ్ ఆ ఓకే ఒక త్రీ ఫో ఫోర్ టైమ్స్ లో టాప్స్ కొంటే బానే వచ్చినయి
అవును లే మొన్న ఒక డ్రెస్ తీసుకున్నవ్ కదా దాని లింక్ ఒకసారి సెండ్ చేస్తావా నాకు
చేస ఎందుకు బాగుందా నచ్చిందా నీకు
నచ్చింది మరి నా సైజు లో ఉందో లేదో ఇగ చూసుకోవాలి
సైజసు అవైలబుల్ గా ఉన్నాయి అందులో చూసా నేను ఆ ఆ ఎస్ నుంచి స్టార్ట్ చేస్తే ఆ త్రిబుల్ ఎక్సల్ ఫోర్ ఎక్సల్ వరకు కూడా ఉంది సైజు
చూడాలింకనేను ఒకసారి చెక్ చేస్తాను అయితే ఒకసారి లింక్ షేర్ చెయ్యి నాకు
స్త చేస్తా లింక్ షేర్ చేస్తా ఒకసారి నేను నేను నువ్వొక రోజు గది టెంపుల్ కు నీ బర్డే రోజు టెంపుల్ పోయినప్పుడు ను
ఆ అవును నేను అప్పుడు అది రెడ్
ఆ అది కూడా నాకు మస్తు నచ్చింది తెలుసా
నేను అది ఆ రోజు అనెక్స్ పెక్టెడ్ గా నేను షాపింగ్ మాల్ కి వెళ్లిన అసలు నేను డ్రస్సెస్ తీసుకుందామనే అనుకోలేదు ఆ రోజు నేను మీ తమ్ముడు ఇద్దరం ఎల్లినం ఆ అవును ఇద్దరం వెళ్ళినాం ఆ రోజు అవును ఆ రోజు నేను మాల్ కెల్లినా అని చెప్పినా కదా ఇంటికి వచ్చినా నే మా ఇంటికి వెళ్ళటప్పుడు ఒకసారి షాపింగ్ మాల్ కి వెళ్తున్నా అని చెప్పి కద ఆ రోజు అసల్ నేను షాపింగ్ వెల్దామని వెళ్ళలేదు నార్మల్ క్యాసల్ గా వెళ్ళినా వేరే వర్క్ ఉండే వెళ్ళితే ఇగ చూడగానే అది బాగా నచ్చింది ఏమ్మటే తీసుకున్నా ఎ లేడీస్ అంటనే ఇదే గద ఇగ బట్టలు చీరలు
అదే లే గాని కానీ బాగుంది తెలుసా సారీ నాకు కూడా అది ఒకసారి లింక్ యెయ్యి నెక్స్ట్ మంత్ మీ అన్నయ్య ది ది బర్త్డే వస్తుంది అప్పుడు వరికి కట్టుకొని కొంచెం టెంపుల్ కు వెళ్ళాలని
నేను కూడా బర్త్డే కి వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంట మరి ఎట్లుంటదో అప్పుడు ఏదో ఫెస్టివల్ ఉందన్న నరు కదో
అవునవును నెక్స్ట్ ట్ మంతు ఫెస్టివల్ ఉంది అమ్మవారి ఫెస్టివల్ చేసుకుందాం
నేను కూడా ఇగ వద్దామని అనుకుంటున్నా నెక్స్ట్ మంత్ ఎట్లుంటదో నేను ఒకసారి జాబ్ వేదనా జాయిదాం అనుకుంటున్న
ఇంటర్వ్యూస్ కేలినవా అటెండ్ ఐనవా
ఇంటర్వ్యూస్కి ఏం ఎళ్ళట్లేదు అప్పుడు రూమ్ చేంజ్ ఐదాం రూమ్ చె ఇగ మరి అయితే ఇంటర్వ్యూస్ అన్ని ఓకే బట్ రూమ్స్ చేంజ్ ఐతే మళ్ళా ఇబ్బంది అయి ఏ ఎమట్టె ఎమటలీవ్స్ ఇవ్వరు కదా జాయిన్ అయినాక టూ వన్ మంత్ ల అట్లా లీవ్ లు ఇవరని
ఉహు
అదే ఓకేవేళ రూమ్ చేంజ్ అయిన తర్వాతనే జాబ్ చేసుకుంటే నాకు కూడా కన్వినెంట్ గా ఉంటది మళ్ళా ఇబ్బంది లేకుండా
నిజంగానే మైన మళ్ళీ చ్ లాంగ్ డిస్టెన్స్ ఉన్నది తీసుకోకు. ఆ ఒకవేళ జాబ్ వొచ్చిన కూడా కంపెనీకి అండ్ మీ రూమ్ కి చాలా దూ దూరం ఉండేటట్టు కూడా తీసుకోకు
ఉంటున్నాయి ఎట్లాంటది రూమ్స్ ఇక్కడ ఎట్లున్నాయి రెంట్ పగిలిపోతు
అవును మరి అంత దారుణంగా అయినా సీట్ సిటీ అంటేనే అట్లా ఉంటది మీరు మరీ మెయిన్ సిటీలు ఉన్నారు.
టే శాలరీ పెరుగుతుంది ఖర్చులు పెరుగుతున్నాయి వాట్
అవును మనం ఎంత కష్టం చేస్తున్నో దానికి అంత్ అంత డబులు ఖర్చే అయిపోతుంది గానీ రూపాయి మిగిలింది లేదు తగిలింది లేదు.
అవులేగాని ఇదివో ఫ్రిడ్జ్ తీసుకోవాలనుకుంటున్నా ఎక్ కంపెనీ అయితే బాగుంటది
కో అది ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచో వచ్చిన బ్రాండ్ గదా.
అవునా మీ తమ్ముడో ఏమో వాళ్ళ సార్ వాళ్ళ ఏదో సర్జరీ చేసరంటా, ఈ రోజు చూస్తా అన్నాడు మరి చూసిండే లేదో.
ఏ అది ఎందుకు సమ్ సంగే తీసుకోమను అనవసరంగా కొత్త కొత్త బ్రాండ్స్ ఎందుకు యూజ్ చేయడం చెప్పు.
ఒకసారి నేను కూడా ఇళ్ళాలి ఇగా ఎవరెవరో చూసిన దానికంటే మన మనం చూసుకుంటే కొంచెం క్లారిటీ ఉంటున్ మనక్ గూడా
అవును మళ్ళా అందులో ఒకటి పవర్ సేవింగ్ కూడా చూసుకోండి.
నిజంగా నేనుగా ఇక్కడ కరెంట్ బిల్లులతోటే పెద్ద కష్టం.
ఆ ఫైవ్ స్టార్ రాయన్ తే కొంచెం పవర్ సేవింగ్ ఎక్కువ ఉంటది, ఖచ్చితంగా ఫైవ్ స్టార్ ఉన్నదే తీసుకోండి. ఈ వన్ స్టార్ టూ స్టార్ అయితే అసలు తీసుకోకండి బిల్ ఎక్కువ పడుతది.
మీరు కూలర్ తీసుకున్నారా సమ్మర్ వచ్చిందిగా పిల్లలు రు మీరు ఎట్లా సర్వైవ్
మా తమ్ముడు ఇ యమ్ మ్మాయి ప్య పేరు మీద ఇప్పిస్తా అన్నాడు.
అవునా నాకు జెప్పాలే
ఆ అడిగితే చ్ అంటే ఒక టూ మంత్స్ బ్యాక్ అడుగుండే. అడిగితే నస్ తి బిల్ను బట్టి తీసి ఇస్తా అని చెప్పిండు.
కున్నా మరి ఒక్క సార్
ఆ మ్ అంటే మొన్న చెక్ చేసినప్పుడుయితే సిబిల్ ఉందని చెప్పిండు.
నాకు కూడా సిబిల్ చెక్ చేయొచ్చు కానీ లింక్ లేదు నా దగ్గర. యా లింక్స్ ఉంటే నా కూడా సెండ్ చేయచ్చు.
అవునా
ఇంకా